హలో హలో
ఓ
హు ఆ రోజు మీరు లేట్ అయిపోరు పోయిరు ఈడ నుంచి వాళ్ళ ఇంటికాడ నుంచి మీ ఇంటికి ఆ
ఆ రోజు మార్నింగ్ అక్కడనే స్టార్ట్ అయనం అడ మన మార్నింగ్
హు ఎక్కడ డ్యాన్సులు చేసార్రు అంటా కదా నైటు కాదు ఆ రోజు పెళ్లి రోజు
ఆ రోజు అ డ్యాన్స్ చేసి చేసినం
ఆహా
మీరు వెనకలో కార్లో కూర్చున్నారా ఆ కార్లో కూర్చున్నారా మీరు వాళ్ళు వెనకాల కూర్చున్నారా మీరు కాదు వాళ్ళ వెనకాల కూర్చున్నారా
ఆహా
నైట్ నెక్స్ట్ డే మార్నింగ్ మా ఫ్రెండ్ మేము చేయ నైట్ అక్కడనే వాళ్ళ ఇంట్లోనే
మీ ఫ్రెండ్ చేసిందా ఆహా మీ ఫ్రెండ్ చేసిందా
మా ఫ్రెండ్ చేయలే చెలే చెలే
అదే అదే అదే హు బాగానేసింద ఆ పిల్ల డ్యాన్స్
మళ్ళీ అక్కడ ఇప్పుడు నెక్స్ట్ పెళ్లి కూతురు వాళ్ళ ఇంటి కి పోవాలిగా మేము ఏమని చెప్పినాం ఇక్కడ నుంచి ఇట్లే పోతామని నేను మా ఫ్రెండ్ అన్న పోతామని చెప్పినాం తనకు సరే అందిమరి ఇప్పుడు ఇంకొక చాన్ ఇప్ప్ ఆమె ఎల్ ఎయిట్ ఒక్కటే పోవాలిగా ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వాళ్ళు పిన్ని ఏమంట్ ఉంటుంది కదా అమెన ఒకటి కాలు ఎట్లో లాగా అడ్జస్ట్ అయితే పోతంది కదా మీ ఫ్రెండ్స్ కి చెప్పు బస్ కి రమని అని వల్ల పిన్ పెళ్లి కూతురుతో అన్నది ఆ మీకేం చెప్పాలో అర్ధం అయితలే ఈ పిల్ల మాల్యటి ఏడుస్తుంది
ఎందుకు
ఎందుకంటే ఇప్పుడు తన ఒక్కటి బస్సు లో ఎట్లా పోతుది పెళ్ళి కూతురు వాళ్ళ ఇంటికి వాళ్ళ పిన్ని కొంచెం కూడా తెలివి లేకుండగా ఇట్లాంటే
హమ్
ఇంకప్పుడు మేము కూడా మళ్ళీ ఆమెను కల్వామ్ కుర్తికిపోయి కలవము చూడం మళ్ళ అక్కడ వాళ్ళ ఇంటికి పోయి డ్రాప్ చే ఆన్ డ్రాప్ చేసి లగేజ్ అంత తెచ్ కునది దన్ లగేజ్ తెచ్చుకున్నాక కలిసి కలువ పు చలో అమె ఇక్కడ బస్ ఎక్కి మా ఇంట్ సైడ్ పోయిన మాకు అక్కడనే టూ థర్టీ అయ్యింది రి రికి నేను ఒమయ్యి సైడ్ వ రికీ భార్గవాల్ ఇంటి బోయేసరికి సిక్స్ థర్టీ నేను మా ఇంటి వోయ్కి ఎయిట్ అయింది ఆ రోజు నైట్ కి పోయిన
బానే ఉంది తర్వాత రోజు
ఆ ఇమె వెళ్ద కోసం ఆ రోజు అందు మాకు లేట్ అయింది ఇకపోతే మార్నింగే పోయేటోలం
అదే అదే
ఉ
హ్మ్
ఏం చేయాలా ఏడుస్తుంటే ఇంకా చూడలేక పోయినా లేకపోతే మేము మార్నింగ్ బయల్ ఛాలా
అదే అదే
హ్మ్
ఈమె ఎమ్మండో తెలుస్ పోరు ఎల్ ఫర్ ఏమనలేదా ఏమనలేద అంటున్నా ఇంటికి రా అని
ఎవరిని
వెళ్ళట్ని ఇంటికి రా అని చెప్పలేదా అంటున్నా
ఆమెను ఇంటికి రమ్మని, ఆమె ఇంట్లో ఇంటికి వెళ్లాల్సింది ఎందుకంటే ఆమె లగేజ్ మొత్తం అక్కడే ఉంది. కాన మల్ పిన్నమెను బసుకు రమ్మంటుంది కాళ్లో తీసుకో న్ కార్లో పట్టరని చెప్తుంది అందులోనూ మల్ల బస్ ఆ
వామ్మో ఒక్కది బస్ కెట్లు పోతరు
అందుకేక మేము బాస్క్ పోయి ప కాదు మార్నింగ్
ఆహా బానే ఉంది మార్నింగ్ అట్ల ఎట్లా పోతది
ఆమె మళ్ళ అందుకేగా మేముమిద్దరం కూడా బస్ కి పోయి ఆమెను అక్కడ
ఏపీనమ్మా ఏ పిన్నా మేకప్ వేయాల ఆహా, మేకప్ అంటే మేకప్ కావాలన
నిజాడే చాలా నిజం చెప్పాలం టే గద రిక్లే రిలేటివ్స్ అందరు క్యారెక్టర్ అయితే చీప్ క్యారెక్టర్
మ్మ్ అంతేనా
మేం హమీద యేప్పి నామనకు
హ్మ్ ఏమని
మ్మ్ ప్చ్
ఏమని చెప్పను ఏమని చెప్పినా అంటున్నా
ఎవ్వరిని నువ్వు ప్చ్ నా రిలేటివ్స్ నాకు ఉన్నారు అని ఎక్కువ, మీ షేర్ చేసుకోదు అర్సనల్ గ్స్ మీ మమ్మీకి మీ డాడీకి మీ తమ్ముడికి తప్పు పాజ త
మ్ అంతే ఎందుకు ఇప్పుడు వాళ్ళ పిన్ని వాళ్ళు అబ్బాయికి ఎక్కువ క్లోజ్ అ ఎట్లా
బ మ మా
నాలు అబ్బాయికి క్లోజ్ అయి అంటున్నా
ఏ చే
అదే అద
ఏమో ఎరైతే వల్లా చెల్వి కి అకి ఆ సంబంధం వచ్చింటే అబ్బాయి వాళ్ళు వద్దన్నారు అని అంటున్నారు అబ్బా
అవునా ఇ ఈ పిల్ల పేస్ అంతా చూసి మంచిగా కనిపించి చేస్తుంటను తమ్ కదా మా అన్న ఏమంటుండు తెలుసా ఓ మా దోస్త్ గాని కంటే ఆ పిల్లనే ముద్దుగున్నది అంటే ఆ పిల్ల బాగుంటది అని చెప్పిన అదే
ఆ ఎంతో మంది ఆసలు ఎంత తేడా ఉందో
హ మావొడే బండక బండకుండు కల లేడు పాడు లేడా అని అంటుండు మా అన్న
కవిస్తే గా ఆమె అందంగా వుం
మ్ హ
ఆ పిల్లకు అన్నుంటాయి
అదే
ఆ వీళ్లకి అట్లా ఉందా ఇట్లా అయిపోయింది
హ
అయిపోయింద ఆమె లైఫ్
హ
న్యూ లైఫ్ స్టార్ట్ అయిందిప్పుడు
ఆ
ఉ
ఇంకా
చెప్పాలి చెప్పాలి
చెప్పాలి ఇంకా నువ్వే
చెప్పాలి చెప్పాలి బోరింగ్
బోరింగ్ ఆ
మేమే అయిపోతావులే.
ఆ
గంట అయి ఆ గంటలా మనం ఎల్ ఫోర్ కి కాల్ చేయాలా.
ఆ
మ్
నాది అయిపో చాకలెట్ చేయి అపిల్లకు చేసి చెప్పు ఆపిల్లతోని కూడా మాట్లాడతా.
చెప్తలే ఆ సరే
ఆ ఉ మళ్ళా వాళ్ళ ఆ కాదు అన్న అన్నం పక్కల ఉంటే గలిజ్
నేను ఈరోజు వచ్చి నిన్ననే హైదరాబద్ కి చెదే
ఆ పిల్లా ఆడుందా
ఉ
అ ఇక్కడ తను ఇక్కడ ఉందా.
ఆ
ఆహా
అమ్మకి చేయాలి ఫస్ట్.
ఆహా అవును ఈ ఈ టాస్క్ అయిపోతు ఇది ఇది ఏమంటారుది దైపోతే ఏంటనే తెలుస్తుదం మట్టులే
ఊ ఊ అవును
ఏం టాస్క్ అంటే ఇప్పుడు మన ప్రాజెక్ట్ టాస్క్ ఉంటది కదా అట్లా అది.
ఊ ఊ
నువ్వు నా ప్రాజెక్ట్వ టాస్క్ కదా
ఊ
బీటిక్ టాస్క్
అయిపోదు వన్ మంత్ ఉంటా టాస్క్ అయిపోతు
ఆ
వన్ మంత్ ఉంటే టాస్క్ అయిపోతది
ఉమ్ బీటెక్ టాస్క్ అయిపోతది
ఉ
ఇంగేమ్ టాస్క్లో నెక్స్ట్
ఫస్ట్ ఇయర్లో ఉన్నాం ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అంతా అయిపోతున్
ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు మనం అబ్బో ఫైన్లీ ఇయర్ ఎప్పుడు వస్తుందా అని అనుకునే వాళ్ళం ఆ కానీ ఇట్లా అయిపోతుంది టైమ్ మరి ఇప్పుడు ఒకవే ఇప్పుడు ఇప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా అరే ఫస్ట్ ఇయర్ ఏంటంటే
హో
ఏమైంది
మమ్మీ కాలింగ్
ఒక ఒక ఏమంటరు ఒక ట్వంటీ
ఫ్యూ సెకండ్స్ అందుకే
సరే అదయితే నాకు ఏం చేయంటే ఇంగ అదే చెయ్యి సరేనా అదే చేయ్ నేను చెప్పినా కదా నేను చెప్పినా కదా అది చెయ్ అంటున్నాను ఆ పిల్లకి
ఆ
ఒ ఓ హు సరేనా
ఓ
హలో సరే సరే
ఆ
బై హు